నమస్తే అండి
నమస్తే అండి
ఈ రోజు మనం మెండల గురించి మాట్లాడుకుందాం హలో
ఓకే అండి తెలుగు చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి మీ సైడ్ ఎన్ని డిగ్రీలు
మామూలుగా రోజుకి ఒక మనిషి ఆరు లీటర్లు పైగా తాగాలని విన్నానండి
అవునండి ఆరు లీటర్లు నీళ్ళు ఖచ్చితంగా తాగాలండి ఈ ఎండల కాలంలో నీళ్ళు తాగకపోతే ఆ తాగుతానండి సిక్ ఆరు లీటర్ల వరకు నీళ్ళు తాగుతాను
ఆ ఫ్రూట్స్ ఎండల్లో మ మీ పిల్లలకి తి మీరెక్కువ ఏం జ్యూస్ ఇస్తుంటారండి
మేము చాలా యాపిల్ జ్యూస్ అంటా కళింగర జ్యూస్ అంటా ఇక ఎక్కువ నీటి శాతం ఉన్న ఫ్రూట్స్ నే ఎక్కువగా తీసుకుంటుంటాం అండి
మేం మా సైడ్ కూడ అంతే అనమాట ఎక్కువ ఫ్రూట్స్ వాటరీ వాటరీ ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారనమాట చెప్పండి మీ సైడ్ ఫేమస్ ఫ్రూట్
మా సైడ్ బాగా ఎక్కువగా దోసకాయ ఇలాంటివి ఎక్కువగా తింటుంటామండి
మాసైడ్ ఎయితే కళింగర ఎక్కువ తింటుంటారనమాట ఎందుకంటే వాటర్గా ఎక్కు కొ నీరు శాతం ఉంటుంది అన్నమాట
అవునండి
ఆ ఇంకా మీ చుట్టుపక్కల ఎక్కువ చెట్టు ఇట్లున్నాయండి చాలా వేడిగా ఉంది కదా వాతావరణం
అవునండి ఇప్పుడు ఎక్కువ ప్రజలు చెట్లను నరికివేస్తున్నారండి అది వాళ్ళకి అర్థం కావడంలే చెట్ల వలన మనకి పండ్లు, నీడనిస్తుంది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆక్సిజన్ వస్తుందండి
కానీ కొంతమంది వృద్ధ మనుషులు ఈ చెట్లు ఉండకూడదు ఆ చెట్లు ఉండకూడదు అనేసి చాలా కొట్టేస్తుంటారు
అవునండి చెట్లను నరికేయడం వల్ల మనకి చాలా నష్టాలు కలుగుతున్నాయండి అది వీళ్ళలకు తెలియడం లేదు
ప్రభుత్ బుడద అనేది
అవునండి ఇంకా మీకు తెలిసిన ఈ వేసవి కాలంలో ఏవైనా ట్రిప్స్ అలా వెళ్ళారండి
ఆ వెళ్ళామండి అరుణాచలం వెళ్ళాం మేము మీరు అండి
మేము ఈ వేసావి కాలంలో ఎండలకు బయటకి వెళ్ళలేదండి ఇక్కడికి ఈ ఇంటి దగ్గరే ఉండి పిల్లలకు గేమ్స్ అలా చిన్న చి
ఆ మేము ఇన్ండోర్ గేమ్స్ అన్నా ఆడ్ గుతుంటామండి క్యారము అవి అష్టా చెమ్మా ఆడుతుంటాం మీ సైడ్ అష్టా చెమ్మ ఫేమస్ అండి మా సైడ్ ఫుల్ ఫేమస్ అన్ మాట ఎవరు చూసినా ఆ ఆట ఆడుతుంటారు ఈ సైడ్
అవునండి మేం కూడా బాగా అష్టాచమ్మ అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరము కలిసి ఆడుకునే ఆట అండి అది
కల్ళగంతూలూర్ నైట్ అవుతానే కళ్ళగంతులు ఆడుకుంటాం కబడ్డీ ఖోఖో చాలా బాగా ఫేమస్ అన్ మాట
అవునండి కబడ్డీ ఖోఖో ఇంకా చాలా ఆటలన్నీ ఆడుతుంటారు మా సైడ్
మా సైడ్ కూడా ఉంది మీ ఇంటి చుట్టుపక్కల చెట్లు ఉన్నాయండి వా
ఆ చాలా వరకు మాకు ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయండి అంటే అందరం అక్కడే కూర్చొని వేప చెట్లు టెంకాయ చెట్లు
ఆ మా సైడ్ కూడా న మీరు మామిడిపల్ళు ఈ సీజన్ లో తిన్నారండి ఈ సీజన్ లో మాత్రమే కదా తాటి ముంజులు అవన్నీ దొరుకుతాయి తిన్నారండి ఈ సారి
అవునండి మేము తాటి మామిడి పండ్లు ఇలాంటివన్నీ ఈ సీజన్ లో ఈ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మనం ఈ ఈ సీజన్ లోనే తినాలండి
మీరు తిన్నారండి చాలా రేర్ కదా అవన్నీ ఈ సీజన్ మాత్రమే
అవునండి మేము తిన్నాము మీరు
తిన్నాం అండి మా సైడ్ బాగ దొరుకుతున్నాయి అను మాట తాటి మంజులు
అవునండి ఆ మా సైడ్ దొరుకుతాయండి తా పట్టి మంజలు అన్న బాగా ఫేమస్ అండి మా సైడ్ కూడా
ఇంకా ఏమైనా మీ మీరు మీకి బాగా ఇష్టమైన జ్యూస్ ఏదండి
నాకు బాగా ఇష్టమైన జ్యూస్ యాప్పిల్ జ్యూస్ అండి మీకు అండి
మాకు వాటర్ మిలన్ అండి
అవునవును
మీ సైడ్ ఫేమస్ జ్యూస్ ఎందండి
మా సైడ్ ఎక్కువగా కలంగర జూస్ తాగుతారండి ఈ వేడికి అది నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదా కదండి అందువలన మేము దాన్ని ఎక్కువగా వాడుతుంటారు అక్కడా
మా సైడ్ కూడ బాగ ఫేమస్ అనమాట అది హ వర్షాలు బాగా పడుతున్నాయండి మొన్న ఒ ఒక నది పొర్లింది ఒక డ్యామ్ మీ సైడ్ అండి
మా సైడ్ లేదండి ఇక్కడ చాలా ఎండలు ఎక్కువ విపరీతంగా కాస్తున్నాయండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ కాస్ తుంది
మా సైడు ఫుల్ ఎండ కాకపోతే మొన్న టాల్ నుంచి బాగా వానలు వస్తున్నాయిన్నమాట బాగ కొంచెం కూల్గానే ఉంది.
ఈ ఎండలకి ఎక్కడికి బయటికెళ్ళ
ఆ మేము చూసుకుంటున్నాం అండి ఇంటి దగ్గరే బాగా ఆటలు ఆడిపిస్తున్నాం క్యారమ్స్ అంటా చెస్
అవునండి
మీరు వెళ్తుంటార అండ్ ట్రిప్స్ ఎప్పుడైనా ఇప్పుడు కాదు ఎప్పుడైనా వెళ్తుంటారా
లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితె వెళ్ళలేదండి ఇంతకు ముందు కూడ తక్కువ అండి పోతుంటాం అప్పుడప్పుడు
మేము అంతేలేండి ఇంకా ఇప్పుడు ఎలా ఉందండి వాతావరణం మీకు
ఇంకా మా సైడ్ వర్షాలు పడట్లేదండి బోర్ రు బావుల్లో నీళ్లు లేవు చెరువుల్లో నీళ్లు లేవు నదుల్లో ఇక్కడ మా సైడ్ అసలు వాటర్ అనేదే లేదండి మూగ జీవులకి మూగజీవులకి నీళ్లు దొరకడం చాలా కష్టంగా మారుతుంది తోందండి
మా సైడ్ తొట్లు పెట్టినారండి అదే పనిగా పక్షులకు
అవునండి చాలా మంచిగ ఆలోచించారండి చాలా మంచి పని అది
ఆ మంచి పని అండి చాలా మేలు అది కాక మొన్న డ్యామ్ పొర్లింది కాకపోతే తక్కువ వాటరు చ ఎక్ ఎండలు ఎక్కువ ఉన్నాయి బట్టి అవి ఇమిరిపోతున్నాయండి.
అవునండి ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మజ్జిగ తాగాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కడ ఏకైనా బయటకి వెళ్ళినప్పుడు తల మీద
గొడుగు తీసుకు వెళ్తామండి మేము మామూలుగా మీ మా సైడ్ అం త ఆల్మోస్ట్ క్షత్రిలు తీసుకొని వెళ్తారండి టోపీలు పెట్టుకొని మీ సైడ్ వెళ్తుంటారా అండి
ఆ గొడుగు తీసుకని వెళ్తుంటామండి మేము
మీ సైడ్ పంట పొలాలన్నీ ఎలా ఉన్నాయండి
ఇప్పుడు వర్షాలు చాలా తక్కువగా పడుతున్నాయండి అందుకే ఏమి చాలా అంతా బాగోలేదండి పచ్చని పంట అసలు లేనె లేదండి మ మా సైడ్
పండించే వాళ్ళే తక్కువైపోయినారండి
కరువుగా మారిపోయిందండి మా సైడ్
ఓ ఫేమస్ పంటేదండి మీ సైడ్
మేము ఎక్కువగా వరి శనగ ఇలాంటి పంటలు పండిస్తుంటామ అండి
మా సైడ్ అరటి పత్తి ఎక్కువ పెడుత తారండి
అవునండి
ఇ ఎక్కువ చీనా చెట్లు కలిందర ఈ టైంలో
చీనా చ చీనా కాయలు తినడం వల్ల దాని వల్ల జ్యూస్ సు అవి తినడం వల్ల ఈ కాలంలో చాలా మంచి మంచిదండి హెల్త్ కి ఆరోగ్యానికి చాలా మంచిదండి
చిీనా జూస్ మనిషికి చాలా కూల్నెస్ ఇ ఇస్తుంది
అవునండి
ఇంకా మీ ఇంటి దగ కదా ఫ్రూట్స్ పళ్ళె చెట్లు ఉన్నాయండి
ఉన్నాయంండి
ఏవేం ఉన్నాయి
టెన్ కాయ చెట్లు ఉన్నాయండి అలాగే ఒక జామ చెట్టు ఉందండి చాలా బాగా హాయ్ అండి మేము బాగా పెంచుతుంటాము
ఉ మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఎన్నిళ్ళకి కాస్తాయండి కాపు
కొబ్బరి చెట్లు ఒక టెన్ సిక్స్ సిక్స్ ఇయర్స్ అండి
మామూలుగా మామిడి చెట్లు అయితే హైబ్రిడ్ అయితే త్రీ ఇయర్స్ మూడేళ్ళకే కాస్తుంది మామూలు చెట్టు అయితే ఆరేళ్ళకి వస్తుందిండి మాకు ఒక చెట్టు ఉంది మామిడి చెట్టు
అవునండి ఈ ఎండాకాలంలో మనము ఎక్కువగా టెంకాయ నీళ్ళు బాగా తాగాలండి
ఆ మనిషికి ఎనర్జీ ఇస్తాయి అవి
మనకి శక్తిని బాగా ఇస్త య కరెక్ట్
మీరు తాగుతుంటారండి అప్పుడప్పుడు.
ఆ తాగుతుంటామండి మాకు చెట్టు ఉన్నది కాబట్టి మేము తాగుతూ ఉంటాము. ఇంకా మీకూ ఈ ఎండల వలన మీకు అక్కడ ఈ మీ ఈ ఎంత ఎన్ని డిగ్రీల ఎండ కాస్తుందండి.
మాకు నలభై నలభై రెండు అట్లా కాస్తా ఉంటుందండి.
అవునండి. ఈ ఎండలూ తగ్గి ఈ వర్షాలు పడేంత వరకు మనకి ఈ ఎండలు తగ్గవండి.
జూన్ తర్వాత ఇంకా వర్షాలు పడతాయి జూన్ లో. అంత వరకు ఈ ఎండలు భరించడం తప్ ప్పదండి.
అవునండి. ఈ ఎండలకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
మూగ్జీవుల్ల అయితే ఎండ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయండి.
అవునండి పనులకు వెళ్ళే వాళ్ళు ఎన్ని కష్
ఆ చాలా కష్టాలు పడుతున్నారండి, నీళ్ళు దొరకకా. చాలా ప జంతువులు చని పోతున్నాయండి, ఈ నీళ్ళ కొరత వల్ల.
పక్షులు, జంతువులు అడవుల్లో ఉండే జంతువులకయితే చాలా ఇబ్బందికరంగా మారిందండి నీళ్లు దొరకకా.
ఈ వాతారం వల్ల మనుషులి చానా జబ్బులు కూడ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అండి.
అవునండి ఈ రోజు మనం వేసవి కాలం గురించి ఈ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం నేర్చుకున్నాంమండి.
ఆ మీ వల్ల కొన్ని చాలా విషయాల్ తెల్స్ కున్నామండి. తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.